హలో
చెప్పండి
బాగున్నారండి
బాగున్నామండి మీరు బాగున్నారా అండి.
బాగున్నామండి.
తిన్నారా అండి
ఆహా ఇంకా లేదండి మీరు తిన్నారా అండి.
డి
ఊ ఏం తిన్నారండి.
నేనా అండి చపాతి ప్లస్ బీట్రూట్ పల్లెం అండి.
ఓకే
మీరు ఇంకా ఎందుక్ తిన్లేదండి.
తినాలండి వర్క్ తో సరిపోతుంది ఈరోజు అంతా టైం.
ఆహ వర్క్ కొన్సేపు పది నిమిషాలు పక్కన్ పెట్టి టైమ్ టు టైమ్ తినండి ఎందుకంటే హెల్త్ చానా. న ఇంపార్టెంట్ అండి ఇప్పుడు
అట్లానే అనిపిస్తుంటుందండి కాకపోతే వర్క్ అయిపోయినంక్ ప్రశాంతంగ కూర్చొని తిందాం అన్నట్టు ఉంటుందండి.
ఆ ఏం వంట చేసారండి పొద్దునా
క్యారెట్ పళ్ళెం అన్నం చేశిందండి మా అమ్మా.
ఆ ఓకే
అవును
ఓకేంటండి విశేషాలు
ఇంకేమ్ ఉన్నాయండి మీరే చెప్పాలి. మీ స్కూల్ లైఫ్ అంతా ఎలా సాగుతూ ఉండింది.
మా స్కూల్ లైఫ్ అంటే చాలా హ్యాపీగానే జరిగిందండి బట్ట. తదే కొంచెం ఎట్లా అంటే. కొంచం మాకీ బస్సులు అంత అనుకూలంగా ఉండేది కాదూ.
అవునా
కొంచెం నడివాల్సి వస్తూ ఉండేదండి.
ఓకే
టులు ఉండేవి కాకపోతే అప్పుడు డబ్బులు కూడా చాలా కష్టంగా ఉండేది మా ఇంట్లో.
అవున్ అవున్లేండి అప్పట్లో అలానే ఉండేది.
ఆ టూ రూపీస్ కావాలన్నా ఎం చాలా ఆలోచించే తాట్లు ఉండేది అప్పుడూ. ఆటోక్ గూడా చార్జ్ టప్పుడు ఫైవ్ రూపీస్ కూడా గాదులేండి త్రీ రూపీస్ ఇచ్చినా వచ్చే వాళ్ళం ఊర్లేకి కాకపోతే అది గూడా ఉం డేది కాదు అప్పుడు.
అవున్ అవున్లేండి అప్పుడు అంతే
బస్సేం ఉండేది కాక్పోతే మేము స్కూల్ టయానికి హాఫ్ ఆన్ అవర్ ముందే వెళ్లేది ఆ బస్సు.
అప్ బస్ పాసులూ ఇవన్నీ ఉంటాయి కదండి అప్పుడు బస్కే వెళ్ళొచ్చు కదా.
బస్ పాస్ ఉంది అండి కాకపోతే మేము మా స్కూలు విడిచే టై యానికి బస్సు వెళ్ళిపోతుండే అప్పుడే
అవునా
ఉమ్ గానీ ఇంకా నెక్స్ట్ బస్ అంటే లేదండి మళ్ళీ నైట్ వరకూ ఉండాలి
అవునవును మాకైతే కొంచెం ముందుగానే ఉన్ టానండండి బస్ కోసమే మమ్మల్ని వదిలేస్తాండ్రి ముందునే
మమ్మరు గూడా అట్లా వదులుతాంటే గానీ బట్ ఇంక పీరియడ్ మ్యావ్ మిస్ చెయ్యరు గదండి ఎవరు కైనా అవగా ఇంటర్వెల్ టయానికి ఇడుస్తూ ఉండేరు ఏడుస్తూ ఉండేవార ప్పుడు కాకపోతే ఆ టయానికి వెళ్ళినా గూడా బస్ దొరుకుతుండేది గాదు
ఓకే
ఆ
మాకి బస్సు లేకుంటే బస్సు మిస్ అయి తే ఆటో కంపల్సరీకి ఆటోకే వస్తాంటిమండి మేమైతే
ఆ
అమ్మ వాళ్ళు తినేకాని ఇచ్చిన డబ్బులతో ఆటో ఛార్జీ పెట్టుకొని వచ్చేవాళ్ళం
ఆ మాకి ఇస్తూ ఉండ్రి గానీ బట్ అంత ఇది లేదండి అప్పుడు కొంచెము ఏ మేం తినాలనిపిస్తే తినేస్తూ ఉండేదాన్ని లేదంటే పెట్టుకొనేవాళ్ళం అలా ఈ రెండు చేస్తూ ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ మేము అంతా కలిపి ముగ్గురు ఉంటే ముగ్గురు ఉండేవాళ్ళం
అవునా
టే ఇద్దరం మేం ఫ్రెండ్సు
ఓకే ఊరు వాళ్ళా మీరు ముగ్గురూ లేక సపరేట్ సపరేటా
లేదండి ఒకే ఊరే ఒకే ఊరే నా ఫ్రెండూ నేను ఇద్దరూ ఓకే క్లాసే
ఔ హో
ఆ వాళ్ళకీ సిస్టర్ ఉండే వాళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురు ఉండేవా
ఉమ్
ఊ అలా ఒక రోజు పెట్టుకుంటాంటిమి ఒక రోజు లేనప్పుడు ఇంకా డబ్బులు ఎందుకు లే అనేసి నడుచుకొని వే ఎల్లేటోళ్ళు
అవునవును లేండి
చాలా వరకు నడుచుకొనే వెళ్ళామండి త్రీ కిలోమీటర్స్
అంత దూరం నడుచుకొనే ఎందుకు ఎళ్ళాలండి
ఎల్ ఎందుకంటే డబ్బులు లేక ప్లస్సు ఇంగ ఎందుకు ఆటో కోసమైనా వెయిట్ జేయాల హాఫనవర్ అయినా
ఇంకా స్కూలికి ఎళ్ళేటప్పుడు అంక అదంతా సదివి ఇని అంతా విసుకుపోయింటాం మళ్ళీ న చుకో అంటే కష్టమే కదండి
కష్టం ఏం లేదండి ఫ్రెండ్స్ కదా ఏంది మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం బాగా అక్కడ ఇక్కడ ఆడుకొని మాట్లాడుకుంటూ వచ్చేవాళ్ళం అండి నిదానంగా
ఊ
తో ఉంటే టైము కనిపించదు కదన్
అవునవునండి అది నిజమే
ఆ ఫ్రెండ్స్ తో ఉండడం వల్ల అంత ఏమ్ మాకేమంతా అసలు నడుచుకొని వస్తూ ఆ విషయం కూడా మర్చిపోయే వాళ్ళమండి మేము నడుచుకొని వచ్చినాం ఇంత దూరం అనేది కూడా మర్చిపోతూ ఉండేవాళ్ళం మాకు అసలు నడిచినట్టు అనిపిస్తూ ఉండలేదు ఉమ్ ఆ కానీ ఇప్పుడు జనరేషన్స్ అంత దూరం నడవరులేండి ఇప్పుడు ఎక్సర్సైజ్ కోసం అయితే నడుస్తారు అందరూ లేదంటే లేదు
లేదు మేము కూడా అప్పుడు ఆటోకి వచ్చే వాళ్ళమండి ఆట ఆటోను లేదా బస్సు ఎందుకంటే ఇంకా మేము అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళాలండి
మాకు కూడా ఉండే బట్ మేము ఫాస్ట్ గా నడుచుకొని వచ్చి చ్చే వాళ్ళమో లేదంటే ఎప్పుడు ఎట్లా ఏం చేస్తా అంటకో అండి గుర్తులేదు మాకు కూడా సరిగా
ఇంకా అక్కడ నుంచి లేట్ అయితే ఇం ట్యూషన్ లో మళ్ళీ లేట్ అయితుంది ఇంకా మళ్ళీ ప ఇదేమి పనిష్మెంట్ తీసుకోవాలండి ట్యూషన్ కి లేట్ అయితే అందుకనేసి ఇంకా ఏదో ఒకటి పట్టుకొని వచ్చేస్తాంటిమి
ఆ మీ స్కూల్ లైఫ్ అంతా హ్యాపీగానే జరిగిందా అం
ఆ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి టెన్త్ వరకు ఆ లైఫే వేరు మళ్లీ మళ్లీ రాదు అది
ఓకే ఎవరికి మళ్లీ రాదులేండి ఆ లైఫ్
అవునండి మళ్లీ మేము మీట్ అవుతామో లేదో కూడా తెలియదండి మేము ఫోర్ మెంబర్స్ చాలా బెస్టీగా ఉండేవాళ్ళం కాకపోతే మీట్ అవ్వలే టెన్త్ అయిపోయినప్పటి నుంచి
చాలా కష్టం లేండి మీట్ అవ్వాలంటే
అందులోనూ ఆడపిల్లలు ఇంకా చాలా కష్టమండి మ్యారేజ్ చేసుకొని ఎక్కడ వాళ్లు అక్కడక్కడో ఎవరి లైఫ్ వాళ్లకి ఉంటది అప్పుడు
అవును
అయితే ఎక్కడో అక్కడ మీట్ అవ్వచ్చు బట్ గర్ల్స్ కి అలా ఉండదు కదండి
కాకపోతే మన జన అప్పుడు జనరేషన్స్ అట్లా ఉండేవి ఇప్పుడు జనరేషన్స్ కి చాలా ఈజీ అయిపోయిందండి ఇవన్నీ
అవును అవును
అప్పటి జనరేషన్ వాళ్లు మాత్రమే ఇంకా ఇట్లా కలువలేము అది ఇది అనుకుంటున్నారు గాని ఇప్పుడు జనరేషన్స్ వాళ్లకి ఇవన్నీ చాలా ఈజీ
అవునవును
ఇప్పుడు ఫోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కదా ఎనీ టైమ్ టచ్ లో ఉండో
ఆ ఆ కాల్స్ వరకు ఓకే అండి బట్ మీట్ అవ్వడం అంతా దగ్గర పక్కనుండి మాట్లాడిచే ఫీల్ ఫోన్ లో ఎంత మాట్లాడితే వస్తుందండి
ఆ అవునండి కానీ ఇంగా అలా అయినా మాట్లాడుతున్నాం కదా అని హ్యాపీగా ఉండొచ్చు
అవునవును ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నాం అని తెలుసుకోగలుగుతున్నాం కదా ఎవరేం చేస్తున్నారు ఇంకా అప్పట్లో అయితే ఇవి కూడా లేవు ఎవరు ఎక్కడున్నారో వాళ్లకే తెలియకుండా లైఫ్ సాగుతూ ఉంటది
అవును అప్పుడు ఫోన్ లేని టైం లో ఇంక అసలు ఫ్రెండ్స్ ఉన్నారా లేదా అసలు ఏం మీ తెలియదు ఇంకా
అవునవునండి అప్పుడు ఎట్లా గడిచిందో ఏమోనండి అప్పట్లో వాళ్లు ఎలా గడుస్తుందో ఏమో
కనీ అప్పుడు లెటర్స్ ఉండేవండి లెటర్స్ ద్వార్ గా అన్ని పంపించుకునే వాళ్లు ఏదైనా విషయాలు గానీ ఇట్లా ఏమైనా మొ ఖ్యమైన సమాచారాలు ఇవన్నీ లెటర్స్ ద్వారా పంపించేవారట అప్పుడు
అవునా అండి ఏమోండి
ఇప్పుడు పోస్ట్లు వచ్చినయి గ ఈ పోస్ట్ ఏదానికో ఉపయోగిస్తరు జనాలు ఎక్కువ మొబైల్స్ ఇవే అయిపోయినయి
ఆ ఇంకిప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ మొబైల్ ఉంటదండి మెసేజ్ చేస్తే అది అక్కడ దాకా వెళ్ళిపోతుంది ఇప్పుడు పోస్ట్ ఆధారపడి ఉండేది ఎప్పుడో ఎవరో
కనీ ఇట్లా బ్యాంక్స్ నుంచి ఏమైనా స్టేట్మెంట్లు ఇట్లాంటివి వస్తూ ఉన్
ఆ ఇట్లా దానికి వాడుతున్నరు పోస్ట్
అవును మరి ఇగ్ ఇంకేంటండి మీ స్కూల్ టైమ్ లో ఏమేమన్నా గేమ్స్ అట్లా ఏమైన ఆడే వాళ్ల
ఆ టెన్త్ నైన్త్ వచ్చినప్పటి నుంచి ఇది బాస్కెట్ బాల్ అని ఇది ఆడుతుంటె వాళ్ళమండి కాక్పోతే టెన్త్ అయిపోయిన్తర్వాత ఇంకా దాని జోలికి పోలేదండి అలాగే ఆడుంనింటే ఏమన్నా ఏమన్న ప్లేయర్ అయిపోయిండే వాల్నేమో తెలీదు ఇంక టెన్త్ అయిపోయినాక వెళ్ళలేదు అవునవునండి
మరెందుకు కంటిన్యూ చేయలేదండి
ఇంక ఏమో అండి అట్ల
ఓకే ఇప్పుడు వెళ్ళలె వెళ్ళడానికి వీలుండద అండి
ఇప్పుడా ఏమో అండి ఇప్పుడు ప్రస్తుతానికి తెలీదు ఇంక మళ్ళీ వెళ్దాం అన్నా ఇంట్రెస్ట్ రాదండి అప్పట్లో అట్లే వెళ్ళుండుంటే అట్లే బాగ సరిపో పోయిండు గ్యాప్ తీసుకొని వెళ్ళాలంటే కష్టమైత్
అవునవును లేండి
మీరు వెళ్తారా అండి గేమ్స్ కి
ఏం లేదండి మాకు గేమ్స్ అట్లాంటివి ఏమి అంత ఇంట్రెస్ట్ ఉంటం లేదు
ఉమ్
ఏం గేమ్స్ ఆడట్లేదండి నేనైతే జస్ట్ ఏదో మ్యూజికల్ చైర్స్ ఓ లెమన్ స్పూన్ ఇట్ల ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఇట్లా రిపబ్లిక్ కే కి పెడుతూ ఉండేవాళ్ళు కదా
ఇందులో ఏ గేమ్ అంటే మీకు చాలా ఇష్టం అండి
నాకంటే ఎక్కువ గేమ్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి నాకేమి ఎక్కువ ఇష్టము అట్లా ఏమి లేదు అలాంటిది
అ
గేమ్స్ ఆడే వాళ్ళకైతే ఓ ఇంట్రెస్ట్ ఉంటదండి ఆడనే ఆడని వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉంటదండి
అవునవునులేండి మేం గేమ్స్ కి వెళ్ళే వాళ్ళం కాబట్టి అలా అలా ఇంట్రెస్ట్ పెట్టే వాళ్ళం అండి
ఆ
స్కిప్పింగు ఇలాంటివి అయితే ఇంకా బాగా ఆడేవాళ్ళం
ఓకే స్కిప్పింగ్ అయితే నాకు నచ్చని గేమ్ అండి ఇదయితే చె
ఎందుకండి అలా బాయ
ఏ ఏమో వడికి నాక్కున్న నచ్చేది అట్లా అప్పుడు స్కూల్ల ఆడిపిస్తారు గాని నాకు ఎందుకు నచ్చుతం లేదు అది
అవునా అండి నాకేం ఫేవరెట్ అండి ఓకే అండి
ఓకే అండి